హలో మక్క మీరు బాగున్నారా ఏం చేస్తున్నారు
ఏం లేదు రా ఇగో ఇప్పుడే పడుకోని లేసినా ఎంతసేప్పటి దాక చదువుకున్నా ఆ తి తిన్న తిన్న మధ్యానం తిన్నా
వెళ్ళినారా అక్క మళ్లీ ఇన్స్టిట్యూట్కి
వచ్చిన ఆ ఎల్లీనా
ఆ అవును అక్క ఏం తిన్నారు మరి లంచ్ ఇవాళ
ఈరోజు లంచ్ వచ్చేసి వెళ్ళేసరికి ఖర్రీ అయిపోయింది కర్రీ అయిపోయింది అనేసి
ఉ
హ నైట్ దే పచ్చడుంది ఆ పచ్చడి వేసుకొని కొంచెం పెరుగు వేసుకొని తినేసి వచ్చిన ఉ ఈ మాకు ఎట్లున్నది అనంటే గ్యాసెస్ ఇప్పుడు అట్లుంది కదా
అవునక్క ఎక్కడైనా ఇప్పుడు అదే చెప్తున్నారు
అదే ఆ గ్యాసెస్ అయిపోతది అనేసి ఇ ఫుడ్ లిమిటెడ్ గా పెడుతున్నారు మళ్ళీ చాలా ఇబ్బంది అయితుంది
మరి మాదిక్కు ఏమంతా న్యూసెస్ న్యూస్ వచ్చినయి గాని మరీ అట్లే ఏం చేస్తలేడు
ఇక్కడ మా దగ్గర చాలా దారుణం చేస్తు తిన్నారా
మ్మ్ అవునా అక్క
ఉ
అదే ఇప్పుడు ఎక్కడ చూసినా అదే అంటున్నారు ఏం లేదక్క ఇవ్వళ నేను ఫాస్టింగ్ ఇంకా మరి మీ స్టడీ ఎట్లా జరుగుతంది
అ స్టడీ ఓ కేరా బాగానే జరుగుతుంది ఇంతసేపటి దాకా నేను ఇన్స్టిట్యూట్ క్లాసెసే కాకుండా మన మళ్ళీ యూట్యూబ్ లో కూడా కొంచెం ఇద్దరు ముగ్గురు ఫాలో అయ్యి వాళ్ళది వినడం జరుగుతుంది
అవునా అక్క అది కూడా మంచిది ఇంకొకరికి మంచిగా నాలెడ్జ్ వస్తుంది మన
అదే ఎప్పడి దప్పుడు అప్డేట్ ఉన్న వీడియోస్ అ చదువుతున్నా చూస్తున్నా అప్డేటెడ్ విడియోస్ చూస్తూ తొందరగా అయిపోతది కదా మళ్ళీ ఏ కొషన్స్ వచ్చినాయి అనేది మాకు కొంచెం వాళ్ళు చూపిస్తా ఉంటారు
అవునా
మ్మ్ హ్హ్
పో
అదే చాలా మంది మాట హాస్టల్లో ఏమో చాలా మంది ఆఫీస్ కెళ్ళి వస్తున్నారు నేనేమో చదువుకుంటున్నా
అవునా ఇంకా ఇప్పుడు ఇంకా కొన్ని మంత్సే కదా ఇగ నువ్వు కష్టపడితే అయిపోతది కదక్క మీకు
టూ మంత్స్ అయిపోయింది
హా ఎగ్జామ్ ఉంటదా అక్క ఏమైనా ఎంట్రన్స్ ఎగ్జామ్ ఇప్పుడు మనకి ఇదైపోయినంక
ఇంటర్వ్యూ ఉంటదిరా ఇగ
అందులో సెలెక్ట్ అయితే మనకు జాబ్ ఇస్తారా
మ్మ్ అవునురా ఇంటర్వ్యూ ఉంటది ఆ ఇంటర్వ్యూకి అటెండ్ కావాలి
అవునా
మ్మ్ హ్హ్ ప్రతి కంపెనీకి ఇంటర్వ్యూ అటెండ్ అవుతా ఉండాలి
అవునా అక్క
చెప్తా ఉంటది ఇంటర్ ఫ్రెషర్స్ కి ఇక్కడైతే ఇక్కడ జాబ్ ఉంది వెళ్ళండి అనేసి అంటది అప్పుడు మనం ఇంటర్వ్యూకి వెళ్ళాలి ఆ ఇంటర్వ్యూ కూడా మన చేతుల్లోనే ఉంటది
అర్ధం కాలేదక్క
ఇంటర్వ్యూ కూడా మన చేతుల్లోనే ఉంటదిరా
అంటే ఇష్టం ఉంటే వెళ్ళొచ్చు లేకుంటే వెళ్ళలేదు అట్లనా
ఆహ అట్లాని కాదు ఇప్పుడు ఎల్ తాము వెళ్ళిన తర్వాత క్వశ్చన్స్ చెప్పాలన్నా మనం చదివిన దాన్ని బట్టే ఉంటది కదా
అవున
ఊ అలా
వాళ్ళు అడగకుం వాళ్ళు కాకుండా మనం ఏం చదివినాం అని అడిగి తే దాన్ని బట్టి చెప్పాల్న
ఉ వాళ్ళు అడుగుతారు ఏంటి అసలు కోడింగ్ అంటే ఏంటి అలా ఇలా అని మొత్తం కోడింగ్ గురించి క్వశ్చన్స్ ఉంటై ఒక త్రీ బుక్స్ ఉంటాయి ఆ త్రీ బుక్స్ అంటే ఏంటిది అని ఫుల్ ఫామ్స్ అట్లా అడుగుతారు ఆ బుక్స్ యూజ్ చేసి అడుగుతారు మళ్ళీ బు క్ ఎప్పుడు అప్డేట్ అయితది అని అడుగుతారు
అవునా అని తెలుసుకున్నారా మరి మీరు ఇంటర్వ్యూకి రెడీ ఉన్నారా అక్కమరీ
ఇంటర్వ్యూకి నేను ఎప్పుడో రెడీ
అవునా అక్క
ఒక ఎగ్జామ్ అయితే అయిపోతది అని చూస్తున్నా
అదే అక్క ఈ టూ మంత్స్ మంచిగా చదువుకొని ఎగ్జామ్ కూడా రాయండి
ఉ రాయాలి రా తప్పదు ఆ జాబ్ కొట్టేస్తావ్ తే నెంగూడ రోజు ఆఫీస్ కెళ్తే న డు ఇలా ఒక్కదాన్ని ఉన్నా అనే ఫీలింగ్ రాదు
ఆ అందరు వెళ్తారా అక్క ఆఫీస్కి మీరు ఒక్కరే ఉంటార ఇగ
హూమ్ ఆఫీస్ కి ఒకక్కా మొన్న వే ఆ జాబ్ మానేసి వేరే జాబ్ ఎతుకుంటే అక్కకి ఎక్స్పీరియన్స్ వల్ల వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చింది హుమ్ సో అక్క ఇక్కడే ఉంటాది అక్క నేను ఇద్దరం తప్పితే ఎవ్వరుండరు మీతో కొందరు ఉంటారు వాళ్ళు కూడా చదువుకొని వస్తారు వెళ్తారు
ఇట్లా బి ఫామ్ తోనే మెడికల్ కోడింగ్ ఉంటదేమో అనుకున్న
బిఫామ్ తో కూడా చేయవచ్చు ర ఇంకా మీ బీఫమ్ వాళ్లనే ఎక్కువ హైరి చేసుకుంటారు ఎందుకు అనంటే ఇప్పుడు బిఎస్సి డిగ్రీలో కొన్ని ఇప్పుడు మళ్ళ ఫుడ్ సైన్స్ ఫుడ్ సైన్స్ కూడా కష్టమే
అవునక్క
ఆ బిఎసి లొ జూవాలాజీ బోట్నీ ఇట్లాంటి వాళ్ళని తీసుకోవడం ఎక్కువ ఉంది ఇంకా ఆ బిఫామ్ వాళ్ళకి మీకు డ్రగ్స్ గురించి ఎక్కువ తెలుసు కదా
ఆ మొత్తం అవే ఉంటాయి కదా కెమిస్ట్రీ మెడిసినల్ కమెస్ట్రీ ఆర్గ్యనిక్ కెమిస్ట్రీ మొత్తం
బీఫమ్ వళ్లని ఎక్కువ హైర్ తీసుకుంటా ఉంటారు
మీక ఎంత అక్క మరీ ఇప్పుడు ఇన్స్టిట్యూట్ కి ఎంత అవుతుంది
ఇన్స్టిట్యూట్ కి ప్రజెంట్ ఎయిటీన్
బా చెప్తారా మరి నేను కుడా బీఫామ్ ఫోర్త్ ఇయర్ అయిపోయినాం కా అదే చేద్దాం అనుకుంటున్నాను అక్క మెడికల్ కోడింగ్ ఇలా హైదరాబాద్ కంటే చెన్నై ఆర్ బెంగుళూరు అటు వెళ్దాం అనుకుంటున్నామ్ బాగుంటాయి అంట ఇంకా మ్యాక్స్ ఎక్కువగా ఫార్మసీ కంపెనీలు ఎక్కువగా బెంగళూరులోనే ఉన్నాయంట
ఉమ్ అదే బెంగళూరు ఇంకా బెటర్ చెన్నై అంటే మనం ఇటుండీ అటు వెళ్ళి ఉండాలి అనంటే కష్టం ఎందుకంటే చెన్నైలో వెద రు మొత్తం వేడిగా ఉంటది
అవునక్క
అక్కడ ఫుడ్ కూడా బాగుండదు ర అమ్మా మేము ఒక వన్ వీక్ మొన్న ఇంటర్వ్యూ కాని వెళ్ళినామ్ నాన్ సర్టిఫైడ్ కింద కూడా అట్లా కూడా ట్రై చేస్తే అక్కడ ఫుడ్ టోటల్లి వచ్చేసి మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ ఏ ఉంటది నైట్ బ్రేక్ ఫాస్ట్ ఏ ఉంటది మధ్యానం రైస్ ఉంటది కాని ఆ రైస్ కాస్త ఉమ్ దొడ్ అన్నమే
అన్నారు వాళ్ళు మరి అంత ఏం చెప్పలే ఇక ఆయన తెలుసు బిటెక్ చే ఉంటదంటనే
ఆహో
వాళ్ళు వాడే ఆయిల్ మన ఆయిల్ కి డిఫరెన్స్ ఉంటది ఫుడ్
వాళ్ళు వాళ్ళు వాడే ఆయిల్ కొబ్బరి నూన
అవునవును
కొబ్బరి నూన ఫ్లేవర్ ఏ వచ్చేది అటు ను అడిగినాము ఒక అయితే వంట చేసే ఆంటీ ఆంధ్ర సో ఆంటీ నే పెట్టేది మాకు వన్ వీక్ ఉన్నాము కానీ ఫుడ్ దగ్గర కొంచెం ప్చ్ అటు ఉండొచ్చు పర్లేదు బ్రేక్ఫాస్ట్ లో బా గున్నాయి గానీ ఏంటిదేనంటే రైస్ దగ్గరకు వచ్చేసరికి ఉమ్ బెంగళూరు అనంటే మళ్ళ నా అంటది ఒక లాంగ్వేజ్ కి ఇబ్బంది అయితది
ఎక్కువ హిందీ అనుకుంటా కదక్క
ఉమ్ అదే హిందీ కానీ అక్కడ ఇంగ్లీష్ కూడా మాట్లాడతారులే పర్లేదు నో ప్రాబ్లం
చిన్న హిందీ మొత్తం వచ్చక్క మాకు రిలేటివ్స్ ఉన్నారు చుట్టాలు సో సొంత వాళ్లు మహారాష్ట్రలో ఉంటారు ఇగ వాళ్ళ వల్ల హిందీ మొత్తం వచ్చేసింది
ఇంకా బెటర్ అయితే ఇంకా హిందీ వస్తే నో ప్రాబ్లమ్ ఏడికే హిందీ కొంచెం కొంచెం అర్థమైతది కొంచెం కొంచెం మాత్రమే వస్తాది
వచ్చక్క మాట్లాడడం వచ్చు అర్దం కూడా అయితది
ఉమ్ అయితే అట్ల అయితే ఎల్లడం బెటరే ఆ ఎందుకని అంటే ఇప్పుడు మనకి టోటల్ ఎక్కడికైనా తిరుగు హిందీ వస్తే ఏడు
నా ఫార్మసీ అయిపోయినాక నాకు ఏమైనా డౌట్స్ వస్తే మెడికల్ కోడింగ్ గురించి మిమ్మల్నే అడుగుతా
ఆ ఓకే రా చెప్తా పర్లేదు నో ప్రాబ్లమ్
ఓకే అక్క
ఆ ఓకే రా అ
ఇంకా రేపు ఉందా మరి సెకండ్ సాటర్డే కదా ఆ అక్క రేపు ఉంటదా ఇన్స్టిట్యూట్ ఇగ హాలిడే మంచిగా ఎంజాయ్
ఆహా రేపు లే రేపు లేదు ఎల్లుండి లేదు
హ్మ్ వెళ్తారా అక్క మరి ఖాళీ టైం లో ఇట్లా టెంపుల్స్ కి రా నీ ఇట్లా బయట ఫ్రెండ్స్ తో గాని ఉన్నారా అక్కడ మంచిగా ఫ్రెండ్స్
ఓ మా హాస్టలో మేము ఫోర్ మెంబర్స్ ఎక్కువ క్లోజ్ ఉంటాము ఇద్దరు అక గ్రీలో నా బెస్ట్ ఫ్రెండ్ ఒక ఆమె
హ్ మన మన ఏజ్ వాళ్ళకంటే అక్క వాళ్ళకు తో బాండింగ్ బాగుంటంది ఇంకా మనల్ని మంచి చేసుకుంటారు చిన్నపిల్లలా ఉ అవునా అక్క
మ్మ్ ఆ అక్క ఈ ఈరోజు ఇంత ముందు కూడా పాపం అక్కకి స్టమక్ పెయిన్ అంట పడుకోమని పడుకుంది ఈగ నేను కూడా పడుకున్నా నేను లేసినా అక్క డిస్టర్బెన్స్ ఎందుకులే అనేసి బయటకు వచ్చి మాట్లాడుతున్నా
అవునా అక్క
హు అవునురా పర్లేదు వాళ్ళు బానే చుసుకుంటారు అందరు బానే ఉంటారు
కానీ మమ్మీ వాళ్ళే కొంచెం భయపడతారు ఇగ ఒక్కరం వెళ్తన్నాం కదా బయటికి ఎట్లా ఉండం కానీ ఇగా మనం మనం మంచిగా మాట్లాడితే మనకు దొరికే వాళ్ళు కూడా మంచిగా మాట్లాడతరు మనం మెట్ మనం ఎట్లా కలుస్తామో వాళ్ళు కూడా అట్లనే
బయటికి వెళ్ళడం అని అంటే ఎప్పుడో ఒక్కసారి వెళ్తాం రా బయటికి ఇగ
నాకు కూడా ఫ్రెండ్సే ఏ లేకుండే అక్క ఇక్కడికి వచ్చినంక ఫ్రెండ్స్ అందరు అన్నయ్యలు అందరు మంచిగా క్లోజ్ అయ్యిర్రు ఇట్లా మనం మాట్ తన్ పట్టే కదా అందరు ఉంటారు అట్లా మంచిగా కలిసిపోయింది
అవును ఇప్పుడు నాకు కూడా అంతే అన్నయ్య వాళ్ళయినా కాని సి
ఉ మంచిగా చెల్లె చెల్లె చె చెల్లె అని మంచి బాండింగ్ ఉన్నది మా సీనియర్ అన్న వాళ్ళు కూడా మంచిగా చూసుకుంటారు అప్పుడప్పుడు తినిపియ్యడం ఉ
రాఖీ వాళ్లకు రాఖీ కట్టినా ఇంకా మంచిగా చూ
నేను కూడా నా డిగ్రీలో కట్టా రాఖీ ఇద్దరు అన్నయిలు బా యూస్ కుంటారు నన్ను చూసుకుంటారు అసలు ఏ కష్టం వచ్చినా అట్లా ఉంటారు ఎటు వెళ్ళినా మేము ఐదుగురం వెళ్ళే వాళ్ళం ఇంకా ముగ్గురమ్మ ఫ్రెండ్స్ ఇద్దరు అన్నాయిలు
ఓకే మ్మ్ అట్లా మంచిగా చూసుకుంటారు మంచిగా అనిపిస్తాది అట్లా ఓకే అక్క మరి
హ ఓకే రా బాయ్